ఆ అయిపోయింది మా అమ్మ వచ్చేసింది కూరగాయలికి వెళ్ళి వచ్చేసింది అప్పుడే
ఉహ్ అది చూడు దాన్ని మాట్లాడమంటే ఎవరెవరివో నంబర్లు ఎడతుంది నాకు
మళ్ళీ ఎందుకు అడిగావ్ దా అన్న అదంత ఫోజ్ కొడుతున్నప్పుడు అన్నిసార్లు ఎందుకు అడుగుతున్నావు నువ్వు
ఏ ఇట్లనే పోగొట్టు టే ఉంటదే ఇంత పి అది మాట్లాడద్దేమొనని తేప్ నేను
ఏ అయిపోయింది కదా
నిన్న అంటే ఇంతకు ముందు చేసానన్నమాట ఆ అమ్మాయితో మాట్లాడక ముందు చేశాను
ఆహా
దేర్ అప్పుడు నిన్నేమో తిన్నాక దాని కాల్ అయిపోయింది కాల్ అ
హ
ఆ పోయింది దానిది ఒకటి మళ్ళీ నేనే చేసా మళ్ళీ అదే చేసింది మాట్లాడా మళ్ళీ నా కాల్ అవ్వలె
హ
సర్లే చేత్తదేమో అని చెప్పి అడిగాను ఇంకా
సర్లే అయిపోయిననిచెప్పు నేను ఏం తినలేనమ్మా ఇప్పుడు గ్యాస్ ప్లాస్టిక్ ఎక్కువైపోయింది ఇది గ్యాసేన ఇప్పుడు-ఇప్పుడు ప్రయోగించుకున్న మీద పచ్చి కూరగాయలు తెచ్చిఇతుంది
హ
కీర దోసకాయి చల్లగానే ఉంటది గానీ ఇప్పుడు స్టమక్ అప్సెట్ ఉంది కదా అరగలేదనుకో సావాలి
ఏంటి నేను మళ్ళీ తన మాట్లాడి కాలయిపోయాక ఇంటికెళ్ళి చేస్తానందని చెప్పి మళ్ళీ ఏనిమిదిన్నర అయ్యాక మళ్ళీ చేసానే చేస్తే తిన్నాక చేస్తా అని చెప్పి పెట్టేసింది నే మాట కూడా వినలే హలో కూడా అనలేదు నేను అ దీంతో మాట్లాడుతుంటే ఏదో మనం అడుకున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అలా చేస్తుందే అది
అవును అవును మరి ఏదో అవసరానికి చేస్తున్నారు కావాలని చేస్తున్నారు అన్నట్టు చేస్తుంది వీళ్లతో అవసరం గాబట్టి నాకు చేతున్నారు ఏదో పెద్ద నా కోసం ఏం చెయట్లేదనన్న ఫీలింగ్ లో మాట్లాడుతున్నట్టు అనిపిత్తుంది
అవును కదా మరీ ఎందుకలా చేస్తుంది నాకు అర్ధం కావట్ల నాకు కనబడిందనకో తిట్టేయాలి అనిపిచ్చేస్తుంది నాకు
నాగందుకి కోపం వచ్చేసివు మన్న ఒక కాలు ఎన్ని తిట్లు తిడత మాట్లాడని తెలిసాను అగే తెలీదు అసలా
ఊ ఎంటి ఇ నాకు తెలియని అమ్మాయితో ఇవ్వాల అడు చక్కగా మాట్లాడేందో మెసేజె కూడా ఎంత బా జేతుందో
ఇ ఇ అమే బస్ తనుకున్నావా
ఆ ఫోన్ లో కూడా నాకు ఫస్ట్ ఎలా మాట్లాడాలో తెలిలేదు ఆ అమ్మాయి మాట్లాడంటాగా అంటే జాబ్ గురించి అన్నన్ చెప్ప పే పిఎఫ్ ఇది అని చెప్పి తన జాబ్ గురించి మొత్తం చె పింది
ఎమ్ జబ్ చె తా ఎంతకే
షిఫ్ట్ల్యాండ్ చేయలేపోతుందంట
ఇండియాలో అసల్ ఇంథాకి ఎమ్ వర్కె చెయాని పాప్‌కార్న్ కంపనీ ది కాధు కదా
నాకైతే అదేమమో అని డౌట్ వచ్చింది
మరి అడగలేదా అంతసేపు మాట్లాడినప్పుడు
కంపనీ ఏంటని అవడగల సరేదని చెప్పిన వరకు విందామ అని చెప్పి ఆగిపోయాడు ఇంకా
వేరే రీసెంట్ గా వెళ్ళాము అన్ని నయి ఏ నేడు ఇధెనెమో అని
హా హా హా మళ్ళీ అనుకుంటారు కదా ఫోన్ చేసి మ త్తం
కాదు ఆ పిల్లతో మాట్లాడాను వెళ్దాంన్న హైదరాబాద్ పిల్లతో అయి్యాబవా ఆ పిల్ల మరనా ఆ గంట దూరమే బాబ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మొత్తం లాగ అయింది కదా
ఆహ
ఉమ్ నేన అయితే ఏం మాట్లాడలే అనుగాని మంచి చలాకీగా ఉందలే ఏమనా హైదరాబాద్ వల్ల హైదరాబాద్ వద మాట తీర అ్య
ఉమ్
చాలా ఫాస్ట్ గా చక్కచకంని ఉంటది
నేనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూద్దాం అనుకుంటన్నాను అంటే హాస్టల్లో లో ఉండేదంట ముందు
ఊ
హాస్టల్లో ఉండి ఉండి ఇంకా అలాగా అలవాటయిపోయి దూరంగా ఉ వాళ్ళది వీలింగ్ ఉంట పేర్లేమి చెప్పుకోలేదు మాములుగా ఇలాగే నార్మల్ కమ్యూనికేషన్ ఏ
నా నేనుడే ఏంటే ఈ యూట్యూబ్ ను మొత్తం కొనేసారంటే ఈ ఈ సమంతానా రష్మికను నాకు అర్థంమవుతలేదు
ను్వే చుతున్నావేమో నీకే ఇ రెస్ట్ గా ఉందేమో అని చెప్పి నాగ చైతన్య మీద చూపిస్తున్నారు
అంతమాటికీ రష్మిక ది ఇదే ఇ అది ఇది అది ఇది చిరాగోచితందే నే అప్పటికి చూసెతను చూడకుండానా ఏ అప్ ఒప్ ఫిట్స్ కోసం చూతన ఒక్కోసారి చంపుతున్నారమ్మా ఊ ఏంటో ఇది ఎలా ఉంటే ఆ మ్యారేజ్కి ఎలా ఉంటదో అది
ఎవరు ఆ మ్యరేజ్ పోల
హుమ్ కాదు షో రూమ్ పాపా
చోరం పాప
ఊ మ్యారేజ్ పాప ఏమో డీప్ చీర్ కట్టకనే బాగుందే అలాగ ఒక ఫోటో తీయల్సింద ఆ రోజు మనం వెళ్ళినప్పుడు కేక్ కచెయించినప్పుడు
ఎందు అడుగుదాం అడుగుదామ అనుకున్న అన్నయ్య మరి ఏం గిఫ్ట్ ఎతడు ఇవ్వాల అని అప్పుడు చెప్పదేమో అన్న గురించి అడగలేదడి
హ్మ్ హు
ఆ
ఎవరు శ్రావ్యని ఎవరు అన్నారు కదా మొత్తం అట్రాక్షన్ ఒక సిక్స్ మంత్స్ ఉంటంది అంతే తర్వాతకి ఏమి ఉండదు అని అందంట దివ్య ఆ ఆ చి దీందగ్ర టెలికాలర్ రద్ర
ఆ ఉ
అ
ఇంకె ఒక బేబీ కూడా పుట్ వచ్చేసింది దాకే ఏంటి ఎత్తుకొని వచ్చాడు వాళ్ళ ఆయనే ఎత్తుకున్నాడా రా హతను ఊ
అ అయినా అందరిలోను రిచ్చే రిచ్ డ్రెస్సులు అది వేసుకొత్తది ఎక్కువ కదా క్లాస్ లో
ఆ అవును అక్కడ కూడా ఏంటి శారీ కట్ కనే శారీ కట్టుకుంది కానీ సింపు ఫుల్గానే అనిపించింది.
ఏంటిది చెప్పులే ఏడు వందలు అని చెప్ తీన్నమ్మా కావుచ్ సార ఆ వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ మా పడుకునే వాళ్ళం కదా వాష్రూమ్కి వెళ్ళినదుకు నా చెప్పులు అడిగేది ఏడు వందలు పెట్ నేను కొనుక్కున్న చెప్పులు వాష్ పనికి వెళ్డానికి పనికి రాకపోతే ఇంకెందుకు నా రెండు వందలు చెప్ చెప్పులు అవసరం వచ్చింది దానికి. అ
హ్మ్
ఉమ్మంది నేను ఇవ్వనని చెప్పాను ఒకసారి గొడవ కింద మాట్లాడేసాను. ని ఏవనా అన్నట్ట అంతకు ముందు చాలా సార్లు ఇచ్చాను, కా నా ఆరోజు ఇవ్వనన్నాను. ఆ తర్వాత మళ్ళీ నన్ను అది అడగలేదు.
హ్మ్ హు ఇంకా అడగదుగా
హ్మ్ అలాగే లే ఉ
ఉ ఏంటి నేను వర్క్ ఫ్రమ్ హో వర్క్ ఫ్రమ్ అమ్మమ్మ జాబ్స్ గురించి చెప్తుంటే అలాంటివి ఏం నమ్మకూడదమ్మా అని అంటుంది.
నేను అలాంటి ఏ వెతుక్కుంట చెప్ ముప్పేవ్వా
ఆ అంటే ఇంకేమీ లేవు ఇదా ఇంకా ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమేనా అని అంటుంది. ఇంకేవి లేవండి ఖాళీయే. ఇంకేమి లేదు ఖాళీగా అన్నాను
హ్మ్ హు వద్దమ్మా బానే ఉంది. మా అమ్మ ఇప్పుడు బ్లౌజ్ కుట్టమని కూర్చుంది. అది ఇప్పుడు కుట్టతను నేను
ఇంక ఇవాలా అవదు లే రేపే ఇంక
మొదలులేడుతాను ఆపుతానపుడే మొదలులేడతాను నేను నీరసాకే నీరసం పడిపోయి మరి మొదలెట్టి మళ్ళీ మధ్యలో వొదిలేెస్తాను మళ్ళీ
అహ హ్ నిడ్ర నిడ్రెస్సే పోయింది ఒక పనయిపోయింది గాం
హుహ్ కని చున్ని అలానే ఉందే. చున్నీ సెట్ చేయాలి.
హుహ్
చున్నీ తెచ్చేసాక ఇంకా అయిపోయినట్టే.
చున్నీ సెట్ అయ్యేలాగా చూడు. గోల్డ్ కలర్ కూడా బానే ఉంటదేమో దానికి గోల్డ్ కూడా వచ్చింది కదా.
అవును అది హ్ కింద నెమలీలు ఎల్లుతున్నాయి పికాక్స్ హ్
కలరు బావుంటది. హు
ఎల్లో కలర్లో ఉంది ఇది కొంచెం.
హ్ మరే ఉన్నది అన్నవు రెడ్ కలర్ చున్నీ.
రెడ్ కలర్ అంటే అది బాగా అది వేరే రెడ్లా ఉంటది. ఇది వేరేలా ఉంది. సెట్ అవదుఎమో అప్పుడు నేను ఫోటో ది గను ఎల్లో కలర్ రెడ్ ఎసుకుని కాలేజ్ దగ్గర మనం ఎం ఎ కట్టింగ్స్ నేర్చుకోడానికి వెళ్ళినప్పుడు అ
హు ఏమో మన ఏమో మనకు ముందే మెమొరి తక్కువా
నువ్వు రాలేదా అయితే ఒ రోడ్లంతా పడి తెగ దిరిగే తెగ దిగెసాను కదా ఫోటో కావాలని. మంచిగా దిగితే గి
నేను రాలేదు ఆ రోజు మీరే వెళ్ళారు. అప్పుడే కదా ఫ్యాన్స్ కూడా తెగ వ
అవును అప్పుడు చూపిం అవును కారు దగ్గరా ఎదో దిగిన ఫోటో చూపిం చానుగా నీకు.
ఆ చూపిచ్చావు. ఏది బారాలేదు ఇది ఎవరు బాతియలేదు అన్నావ్ కదా.
అలు బాగా తీయడం కాదు ఆల్ తీసి నాకు దేకడం రాలేదు పాపము. పాపం చాలా కష్టపడ్డారం కానీ తీడానికి ఒక రోజు ఆకరికి ఒకప్పు తో సెట్ అయింది అను ఫోటోలు దెత్త ఒకటి సెట్ అయింది. అది గూడా ఆఫ్ ఫేస సైడ్ కి పెట్టిందీ. ఇంకొకటేం బ్యాక్ కు కూడా తిరిగింది. ఆ ఆ నేను అవునా. కొంచం స్టమక్ సెట్ అయినట్టుంది. మజ్జిగ అన్నం తింటే బెటరేమో.
ఊ కొంచం తినూ అసల్ ఏమి తినక్ కుండా కూడా ఉండకూడదంట్ ట
ఉమ్ క్కువ తిన్నా ప్రాబ్లమే తక్ క్కువ తిన్నా ప్రాబ్లమే, టైంకి తినక పోయినా ప్రాబ్లమే, టైం దాటాయి తిన్నా ప్రాబ్లమే. టెన్ అయిపోయింది చూడు.
ఆ సరే
ఊ
కట్ అవతలేద్ ఏంటి ఇదీ.